మీరు ప్రసిద్ధ మీ తెలంగాణలో ప్రసిద్ధమైన పండుగ ఏదండి
మాకు దస పండుగ చాలా ఇష్టం అండి మాకు దసరా పండుగ అంటే చాలా ఇష్టం అండి
మీరు ప్రతి ర ఏ సంవత్సరం అండి దసరా పండుగ ఏ ఏ డేట్ లో వస్తది ప్రతి సంవత్సరం
ప్రతి సంవత్సరం మాక్సిమం అంటే అక్టోబర్ లో వస్తఅండి అక్టోబరు సెప్టెంబర్ లో వస్తుండి దసరా బతుకమ్మ అయిపోయిన తెల్లారే దసరా చెస్ కుంట అండి
ప్రతి సంవత్సరం మీరు బతుకమ్మ పడుకు ఎలాంటి కార్యక్రమాలు చేబడతారండి
ప్రతి సంవత్సరం బతుకమ్మక అండి
ఆహ్ అవునండి
బతుకమ్మ కంటే మేము మా ఇంట్లో ఆడవాళ్ళకి సపోర్ట్గా పువ్వులు కానీ వాళ్ళకు కావాల్సిన ఏవైనా వాళ్ళకి సపోర్ట్ గా ఉంటామండి ప్రతి బతుకమ్మకు
ఇప్పుడు దసరా రోజు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారంండి
దసరా రోజు అంటే మేము మార్నింగే లేవగానే అండి అంటే మా ఇంటి దగ్గర ఇట్లా మటన్ కోయడం కానీ చేస్తారండి మా మా గల్లీ వాళ్ళ అందరూ
ఆహ్ రోజు మీరు నీసు నీచు తినే ప్రోగ్రాం ఉంట
అవునండి ఆహ్ రోజు మాక్ గల్లీ వాళ్ళం అందరం కలిసి ఒక మటన్ ఒక గొర్రె పూతును కోసం అండి దాన్ని కోసి ఇట్లా పోవులు అంటే మనిషికి కొంచం కొంచెం మం ఉంటమండి
ఇప్పుడు మీరు అట్లా గొర్రెపోతు గొర్రెపోతుని కోస్తారా గొర్రెనీ కోస్తారా అండి
గొర్రెపోతు నీ కోస్తామ అండి కో కోసి ఇట్లా ఎవరి వాళ్ళకు పాలు వేస్తామండి వేసిన తర్వాతికి అది ఇంటికాడ వండుకుంటాం అండి దాంట్లోకి పూరీలు గాని ఏమన్నా చేసుకుంటాం అండి దసరా రోజు
సుమారు ఎన్నికేజులు ఉన్న గొర్రెపోతును మీరు కోసుకుంటారండి
అంటే మేము ఇప్పుడు మా గల్లీ వాళ్ళ దాన్ని బట్టి అంటే సపోజ్ ఒక పది మంది ఉన్నా అనుకో ఒక పదిను కిలోలు కోసుకుంటాండి ఎటుగాదన్న ఒక మ ఒక మనిషికి ఒక కిలకు ఎక్కువ వచ్చినట్టు చూసుకుంటామండి
మీకు మినిమం ఒక గొర్రెపోతికి కాస్ట్ ఎంత పడుతుందని మీ మీ దగ్గర మీ ఏరియాలలో
గొర్రపోతు అంటే దాన్ని అంటే ఇప్పుడు దాన్ని బట్టి ఉంటాదేన్ డి కొన్ని పదిహేను వేలకు వస్తే కొన్ని ఏడు వేలకు ఎ అంటే దాన్ని ఒక వయిటు లేని దాని య ఒక ఏజ్ ఎన్ని మంత్స్ ఆన్ని దాన్ని చూసి కొంటారండి
ఇప్పుడు దసరా పండుగా రోజు మీ ఊర్లో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు
మా ఈ ఫస్ట్ ఈ మార్నింగ్ ఇట్లా చేస్తాం అండి తర్వాతికి ఈ ఒక అంటే ఒక ముదురాజు వాళ్ళు దానికి ఇద్దండి అంటే ఆహ్ రోజు ఒక ఒక గుడిసెలెక్క వేస్తారండి అందులో ఒక ఆన్కాయని కోస్తారు అయినా ఇట్లా పెద్ద కత్తి పట్టుకొని వస్తాడండి
ఇప్పుడు ఆహ్ కత్తి తోని మీరు ఎలాంటివి చేస్తారండి
అంటే ఇప్పుడు ఆహ్ కత్తితోనే ఆన్ కాయ గోవడం కాకుండా ఒ గొర్రెని కూడా నరుక్ కు తరండి ఆ యొక్క రక్తాన్ని ఇట్లా బొట్టుగా పెట్టుకుంటే చాలా మంచిది అని అంటారండి అది
మీరు ఇంకా దసరా గురించి నాకు కూడా కొంచెం తెలుసండి మీరేమైనా ప్రశ్నలు అడగాలంటే నన్ను అడగొచ్చు
అ అంటే మీ మీ స్ సైడ్ ఎలా జరుపుకుంటరండి దసరా
మా సైడ్ దసరా మేమే చేస్తామండి మా ఊర్లో మేము ముదురాజు కాబట్టికి
అంటే మీరు చేస్తా ఉంటారు అంటే మీరు అంటే దానికి మీ మీ మీరనా హెడ్డు
మా ఊర్లో మేమే హెడ్ అండి మా ద్వారానే దసరా పండుగ చేయబడుతుందండి మా ఊర్లో
అంటే ఇప్పుడు మీరు దసరా పండుగ చేస్త ఉంటారండి అంటే దాన్ని ఎలా ఇప్పుడు దా అంటే మనిషికిిన్ని డబ్బులు వేసుకోవడమా లేకపోతే గ్రామ పంచాయతీ ఇస్తదా ఎట్లా అది
సర్పంచ్ పైన డిపెండ్ అయి ఉంటందిండి ఏ ఖర్చు ఉన్నా సర్పంచ్ చూసుకుంటాడండి మేము అక్కడికి మేము అక్కనికి ఇ వెళ్ళి పెద్ద ఒక తలవారు తీసుకొని దానితోటి గొర్రెని ఉన్నో ఆనకని నకేస్తమండి
ఇప్పుడు మీరు ఇట్లా సర్పంచ్ చూసుకుంటా అంటుర్రు అండి అంటే ఇప్పుడు ఆ డబ్బులు సొంత సర్పంచ్ ఇస్తారాండి లేదా గ్రామ పంచాయతీ పెడతారు
ముందయితే సర్పంచ్ పెడతాడండి త సర్పంచ్ పెట్టిన తర్వాత అతను బిల్లులల్లో రాసుకుంటాడండి
ఇప్పుడు సర్పంచ్ కూడా వస్తరండి అక్కడికి
సర్పంచ్ కూడా వస్తడండి
మ్ ఇంకా మీరు దసర రోజు ఇంకా ఏం చేస్తరండి
ఇంకా దసరోజు మేము ఒక మూడు నుంచి నాలుగు వేల కంకణాల అనేది పోస్తమండి పోసి అది ఊర్లో వాళ్ళందరికి పంచి పెడతాం అండి
అంటే కంకణాల అంటే ఊరు మొత్తం పంచుతార లేకపోతే మీ అంటే మీ వారికే ఉంచుకుంటరండి
ఊరు మొత్తం పంచం అండి ముందయితే ఆ అ ముందయితే ఊర్లో వాళ్ళకి పంచడం జరగదండి ఫస్ట్ ఒక రూమ్ ఉంటదండి ఆ రూమ్ లోకి వెళ్ళి మేము పూజ చేసిన తర్వాత దాంట్లో సర్పంచ్ కి వార్డ్ మెంబర్లకి వాళ్ళందరికీ కంకణాలు అనేవి కడ్తంఅండి
ఫస్ట్ ఊరి పెద్దలకడత అంటుల్లు
ఆ ఫస్ట్ అయితే మేము ఊరు పెద్దలకడతాం అండి దాని తర్వాత వేరే వాళ్ళకు అందరికీ పనిచిస్తామండి
అంటే ఇప్పుడు అక్కడ ద మీరు ఎట్లా అంటే ఈ అ నరకడంగాని ఇట్లా గరుపుత్ నర్ మ్ మీరుంట అక్కడికి వెళ్తరండి
ఆ మేము అక్కడ దాని దగ్గరలోనుండి మేమే చేసే కార్యక్రమం కాబట్టి దాని దగ్గరలో ఉండి మేము మంచిగా చూడగలం అండి
దసరా పండుగ మీరే జరుపుత అంటుర్రు కాండి అంటే ఆ రో ఆ రోజు మీరు ఎట్లా ఎలాంటి బట్టలు వేస్తారండి ట్రెడిషనల్ లేకపోతే
ట్రెడిషనల్ అయిన బా ట్రెడిషనల్ అంటే ఏమిమండి ఎందుకంటే ఆ రోజు గొర్రెని నరకడం ఉంటుంది ఆ రక్తం అనేది మీద పడుతది కావున మేము అలాంటి డ డ్రెసస్ అయితే ఏమేయమండి
అంటే ఇప్ ఇప్పుడు ఆహా అది అయిపోయిన తర్వాతకి ఇలా రామణాసురున్ని కాళ్తారండీ మీ దగ్గర
ఆ మా ఊర్లో మేము అది నరికేసిన తర్వాత వాళ్ళు ఎస్సీ వాళ్ళు మాదిగ మాదిగ వాళ్ళు దాన్ని రావణాసుని బొమ్మను తీసుకొచ్చి కాల్ చేస్తారండి
ఇప్పుడు రవాణాసున్ని కాల్చేకాడ అంటే మీరు ప్రతి ఇయర్ వెళ్తారా అండి
మేము ఇది తలవారుతోని గొర్రె నరికేసరికి మాకు టైం అవుతుందండి దీనివల్ల మేము రామాణసుని దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉండదండి మాకు ఇంకా మీ ఊర్లో ఎలా ఎలాగ జరుపు కుంటూ దసరా పండగా ఇంకా మీ ఊరికి ఎలాంటి చుట్టాలు వస్తారు
మా ఊర్లో కూడా బాగా జరుపుకుంటరండి ఇప్పుడు ఈ రామణాసురు కాల్చడం కానీ ఇదంతా కాని అంటే పెద్ద ఎత్తున చేస్తారండి యొక్క రామణాసురుని చాలా పెద్ద అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై ఫీట్ల పెద్దది చేస్తారండి తెచ్చి దానికి ఇట్ల బాంబులు పెట్టి కాలుస్తారండి కాలవడం కాకుండా డీజే పెడుత్ తురు డీజే కాడా మ్ డ్యాన్సు లు కూడా చేస్సరండి ఆడోళ్ళు
ఇప్పుడు అలా బాంబులు పెట్టి రావాణసం కాలవడం వల్ల వాటికి వాళ్ళ మీకు ఏం సంతోషం అండి.
అంత అర్ధం గాల మళ్ళ సారి అను
రావణాసుని కాల్చడం వల్ల మీకేం సంతోషం అండి
తోషం అంటే అది ప్చ్ అది ఇప్పటిది కాదండి, అది ఒక పెద్ద యుద్ధం అది రాముడు సీతది అక్కనుంచి అలా ఇగ కాల్చుకోవడం ఇంక వచ్చుడు రావడమే,
ఇప్పుడు ఊరి మధ్యలో ఊరు మధ్యలో ఊరి మధ్ మధ్యలో మీరు ఒక గొర్రెపోతే నరుకుతారు కదండి దానికి ఎందుకు కారణం రీజన్ ఏమైనా ఉందాండి దానికి
నాకు అంత ప్రత్యేకతంగా తెలియదండి మీకు తెలిసి చెప్పగలరండి
అది గ్రామానికి కీడు అని అంటారండి, ఆ కీడు వలన ఆ మనం ఊరి సెంటర్ లో ఆ ఒక గొర్రిపోతునని నరుకుతారండి ఎందుకంటే ఊరు కీడు పోవడానికి అది చేస్తారండి. మీరు అందరూ దానికి ఆ ర ని బొట్టుగా పెట్టుకుంటారండి
అవును అవును పెట్టుకుంటారని తెలుసు కాని దానికి ఒక ప్రత్యేకత అని నాకు తెలువదండి మీరు చెప్పారు.
ఆ అలా ఆ బొట్టు పెట్టుకోవడం కూడా తప్పని ఆ అలా బొట్టు పెట్టుకున్న అది కీడు కీడు చేసింది, కావట్టికి ఆ బొట్టు మనం ఆ రక్తం అనేది బొట్టుగా పెట్టుకోరాదండి అది
అంటే ఇప్పుడు అది పెట్టడం తప్పంటార అండి
ఆ అది పెట్టడం ఓక్క ఓ మాటకైతే తప్పే అని మనం అనుకోవచ్చు
ఇంకా ఇంకా మీరు దసరా పండుగ ఎలా జరపుకుంటారండి
మేం దస్సర పండుగ ఇంకెలా అంటే పొద్దున పొద్దు పొద్దుగాల్ లేసి మేము పుట్టమట్టి చేస్సామండి, పుట్ట మట్టి తెని ఒక మట్టితోని ఒక ఐదు రకాల బొమ్మలు చేస్సామండి. బొమ్మల్ చేసిన తరువాత ఒక వైట్ క్లాత్ తీసుకొని దాని లో ఎర్రమన్నిలో ముంచుతామండి దాన్ని
అంటే అలా ఎందుకు అంటే మీరే తా ఊరు మొత్తం చేస్తారండి అట్లా
ఓన్లీ మేమే అక్కడ తలవరొట్టి ఆటపోతున్న అర్థం కాబట్టి, మేము అలా పూజ పూజ సామాగ్రి అడి మాకు అది పూజ చేయడానికి కావాల్సిన వస్తువులు అవి,
మీరే చేస్తా అంటున్నాండి అంటే ఇప్పుడు ఇదే అక్కడకి తీసుకెళ్తారండి ఇక్కడ ఊరు నడి ఊర్లు అంటే బొడ్రాయి దగ్గర జేస్తరుగా,
ఆ ఇదన్నీ అక్కడ తీసుకెళ్ళి ఒక ఐదు చింతపలకాయలుపు వాటికి తోకలు పెద్దగా ఉండేట్టు చూసుకొని ఆ వైట్ క్లాత్ కట్టేసి మేము అక్కడ ఊరు మధ్యలో పూజ చేస్తాం అండి,
మీకు అంటే ఇలా చేయడం ఇష్టమేనా అండి అంటే ఇలా ఇంకా ఇంకా వెరైటీగా జరిపాల అంటారా.
ఇలా చేయడం మాకు చాలా సంతోషకరం అండి ఇలా చేస్ తే మాకు ఎప్పట్ లేని అ ఆనందం వస్ చుండి
ఇది అంటే ఇంకా మీరు ఇవే కాకుండా అంటే మీ ఫ్రెండ్స్ ఇట్లా కలిసి ఇంకేమన్నా చేస్తున్నాండి ఆ రోజ్
తర పండుగ ఇది ఏట నతికిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరం మేము కలిసి సాయంత్రం కూర్చుంటం అండి సిట్టింగ్ కి
ఓకే థ్యాంక్స్ అండి